హలో హాయ్ అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు
వినిపిస్తుందిండి ఏం చేస్తున్నారు అండి బాగున్నారా అండి
ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నాము మీరు
ఆ లేదండి ఇంకా
ఎందుకు
ఏమో అండి ఊరికే కూర్చున్నామండి ఏం చేసేదని ఇప్పుడైతే మనమే చేసుకొని మనమే తినల్ల కదండి
నా చిన్నతనంలో అయితే అలా లేనండి నేను నాకు ఇప్పుడు మా మమ్మీ చేసి పెడతది తింటాను హు
చిన్నప్పుడు అంటే మనం ఇంకా చిన్న పిల్లలుగా ఉంటాము అప్పుడైతే అమ్మ వాళ్ళు చేసిస్తారు కదండి బాగా అప్పుడైతే బాగా తినే వాళ్ళం ఇప్పుడైతే బయట ఉంటాం కదా మనమే చేసుకోవాల్ల చేసు కోవడానికే టైం ఉండదు కదండి
మాకు అలాంటివి ఏం లేదు మా చైల్డ్ హుడ్డే బాగుండు
అవునా అండి
మీ చైల్డ్ హుడ్ గురించి చెప్పచ్చు కదా అండి అట్లా
మా చైల్డ్ చైల్డ్ హుడ్ లో అయితే నాకు చాలా బాగుండేదండి అప్పుడైతే స్కూల్ కి వెళ్లేే వాళ్ళం కదండి వింతున్నావ స్కూల్ కి వెళ్ళి అక్కడంతా ఫ్రెండ్స్ తో అంతా బాగా ఆట్లాడుకునే వాళ్ళం గ్రౌండ్ వెళ్ళి అప్పుడైతే మాకి ఫ్రైడే వస్తే చాలు గ్రౌండ్ పీరియడ్ ఉండేదండి అప్పుడు గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకునే వాళ్ళము స్టడీస్ ఉండేది
స్కూల్ మీ స్కూల్ లైఫ్లో ఎక్కువ నచ్చింది ఏంటండి మీకు
స్కూల్ లైఫ్ లోన అంటే ఏమి టెన్షన్ ఉండేది కాదు కదండి టెన్షన్ లేకుండా బాగా హ్యాపీ పిగా ఉండేవాళ్ళమండి అప్పుడైతే ఏ బాధ ఉండేది కాదు మనం సంపాదించాలి జాబ్ుకి వెళ్ళాలా అది చేయ్యాలి ఇది చెయ్యాలి అలా ఏమి ఉండేది కాదు కదండి అప్పుడైతే ఇప్పుడైతే జాబ్ చేయలా చేయకపోతే ఒక ఎక్స్పెక్ట్ కూడా ఇవ్వరండి
ఒ
జాబ్ చెయాలి అయినా కూడా చెప్పండి
అంటే మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు
ఇంకా జాబ్ చేయట్లేదండి ఎదుకోవాల ఎక్కడన్నా జాబ్ చేయ్యాల కదండి జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటే రెక్స్పెక్ట్ ఇవ్వారండి ఇంట్లో
ఆ ఇంకా కాలేజ్కి వెళ్తున్నాను
అవునా అండి
మ్ ఇంకా కాలేజ్ లైఫ్ జరుగ్ తుంది కానీ కాలేజ్ లైఫ్ కన్నా స్కూల్ లైఫే బాగుండు మాకైతే
అవునా అండి ఏమండి కాలేజ్ లో కూడా బాగుంటాది కదా
అంత ఏం అలాంటి కాలేజీకి వెళ్ళలేదండి నేను
అవునా అండి ఏ స్కూల్ లైఫ్ లో ఎలా ఉండేదండి మీకు
మా స్కూల్ లైఫ్లో అయితే సాటర్డే మండే టు సాటర్డే ఒకటిైతే సండేనే స్పెషల్గా ఉండేదండి మాకంతా
అవునా అండి
ఫ్రైడే అయితే గేమ్స్ పీరియడ్ కోసం అందరూ వెయిట్ చేసేవాళ్ళము
ఆ మీకు కూడా ఫ్రైడేనే ఉండేదా అండి అప్పుడు
ఆ అమ్ ఫ్రైడేనే ఉండేది మాకు కూడా సే వైట్ రైస్ చేసుకోని వెళ్ళే వాళ్ళము
అవునండి ఆ రోజు ఫ్లాగాస్టింగ్ కూడా చేప్పిచ్చేవాళ్ళు కదా
ఆ అప్పుడు బాగుండేవన్ని ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి కాలేజీలో ఏం లేదు వెళ్ళామా క్లాస్లో కూర్చున్నామా క్లాసులు విన్నాము వచ్చేసామ అంతే ఏం లేవు ఇక్కడ ఇప్పుడైతే
అవునండి అదేమో నిజమే అండి కాలేజ్ లో కన్నా స్కూల్ లైఫె బాగుంటది అప్పుడైతే టీచర్స్ హోం వర్క్ ఇచ్చేవాళ్ళు హోంవర్క్ రాసుకొని పోకుంటే కొట్ తారని భయం ఉండేది తిడుతారని భయం ఉండేది ఇప్పుడైతే కాలేజ్ లైఫ్ లో అలా ఉండదు కదండి
ఆ ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు సమ్మర్ హాలిడేస్లో మాక్ కి హాలిడేస్ ఇచ్చారు
ఆ
సార్ వాళ్ళు సార్స్ అందరూ హోమ్వర్క్ ఇచ్చారు సోషల్ తెలుగు హిందీ ఇవన్నీ చరు రాసుకురండి ఇవన్నీ రాసుకురాకున్నట్లుంటే మీ పేరెంట్స్ క్ కంప్లైంట్ చేస్తాను అని బెదిరించేవాళ్ళు
ఎప్పుడు స్కూల్లోన అండి
ఆ స్కూల్లో చెప్పేవాళ్ళు కొడతాము అదే మేమైనా సరే రాసుకోకు రాసుకోకున్నట్లు వేళ్ళే వాళ్ళము వెళ్ళేసి అక్కడ ఫస్ట్ రోజు ఎవరు రారు కదండి హాస్టల్లోకి
అవునండి
అప్పుడు రానప్పుడు మేము ఏం చేస్తాం అంటే ఓవర్ నైట్ లో ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని ఆట వాడు ఒక నోట్స్ రాసింటాడు ఆ నోట్స్ తీసుకొని రాసుకునేది
ఓకే
ఏ ఇంకో నోట్స్ తీసుకొని అది రాసుకొని ఓవర్నైట్లో కంప్లీట్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో నైట్ ట్ వర్క్ చేసేవాళ్ళం ఎక్కువ
ఆ
అప్పుడు బాగుండే నైట్ లా నైట్లో మేలుకొని ఒకరికొకరు కబుర్లు చెప్పుకొని రాసుకునే వాళ్ళము
అంటే హాస్టల్ లో ఉండే వాళ్ళ అండి మీరు కూడా
ఉమ్ మేము కూడా హాస్టల్లోనే ఉండేవాళ్ళము
ఆ హాస్టల్ అయితే చాలా బాగుంటాది కదండి
ఆ అవునండి బాగుంట ఏదో సౌండ్స్ వస్తున్నాయి పక్కన
ఆ ఇప్పుడేం ఇప్పుడు అండి
ఉమ్ ఇప్పుడేం లేవు అంటే మా ఫ్రెండ్స్ మీకు ఎవరో నా స్కూల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ కానీ ఇలాంటివి ఎవరైనా ఉన్నారా అంటే
మా స్కూల్లో ఏం బెస్ట్ ఫ్రెండ్స్ ఏమి లేరండి మా మేమైతే అప్పుడు ఆ ఎక్కువ గ్యాంగ్ ఉండేది మెయింటెనెన్స్ ఫేమస్ కదండి గ్యాంగ్ గ్యాంగ్ ఉండే వాళ్ళం అండి అంత గుంపుగా ఏం చేసినా అందరు కలిసే చేసేది తినేకి వెళ్ళినా కలిసేకి పోయేది ఓకే ఒకే మాదిరి రెడీ అయ్యేది
కో ఎడ్యుకేషనా లేకుంటే ఏందండి మీకు గర్ల్స్ ఓన్లీనా
సెవెన్త్ నుంచి హాస్టల్ లో ఉన్నానండి గర్ల్స్ మాత్రమే అక్కడ
అవునా మరి మీ మీ.
ఉండేది అండి.
అంటే మీ మధ్య ఎప్పుడు కొట్లాటలు ఏమన్నా రావా మీకు స్కూల్ లైఫ్ లో ఏదన్నా ఇన్సిడెంట్స్. గుర్తుందా ఇలా కొట్లాడం.
టూ వస్తాయి కదండి అయింటే ఇప్పుడు హాస్టల్ల్లో ఉంటే ఎక్కువ. ఆ సిలి సిలిగా గొడవలు చేస్తారు కదండి ఇప్పుడు మాకు నాకు ప్లేస్ వదలేదు అని.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
ఆ బట్టలు ఉతికే కేళ్ళినప్పుడు నేన్. ఫస్ట్ వచ్చినానని ఇలా గొడవ పెడుతుంటారు కదండి నేను అప్పుడు లైట్ హె బ్చే వేరే లేండి అందరూ కలిసి బట్టలు ఒకే దగ్గర ఉతుకునే వాళ్ళము. అందరూ ఒకే దగ్గర పడుకునే వాళ్ళం అండి. కానీ అంతా కాలే స్కూల్ మొత్తం అయిపోయినాక నైట్ టెన్ ఓ క్లాక్ కి స్టడీ అయిపోయినాక. కూర్చొని కబుర్లు చెప్పుకొని. ఆ స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ ఉండేదండి అక్కడ స్టోర్ రూమ్ నుంచి దొంగతనంగా. తినేదంతా తెచ్చుకొని బాగా తినే వాళ్ళం మేమయితే మా ఫ్రెండ్స్ అంతా కలిసి.
అంటే ఏమేమి తెచ్చుకునేవరు ఆ స్టోర్ రూమ్ లో నుంచి అంతా.
అంటే బొరుగులు ఆ బొరుగులు దొరుకుతాయి కదండి.
ఆ ఆ ఆ తెలుసండి.
బొరుగులు తెచ్చుకొని దాంట్లోకి ఆనియన్స్, టమోటా, మిర్చి అంతా తెచ్చుకొని. ఆ ఆ చిరుమురి మాదిరి చేసుకొని తినేవాళ్ళం అండి
ఆ చిరుమరి తెలుసు మా ఇది మా సైడ్ కూడ చేస్తారు. అంటే మేము ఏమంటామంటే, మేము దాన్ని బారామసాలా అంటాం ఇటు సైడ్ మా
ఆ మేము కూడ బారామస మసాలానే అంటామండి కానీ చానా మందికి బారమసాలా అంటే తెల్చలేదండి అంది అంటే చిరుమురి అని అంటాము.
ఆ అవునా
అవునండి
అ మే మా స్కూల్ లైఫ్ లో అయితే వీక్ మొత్తంలో సండే మాత్ మాత్రం గొడవ పడే వాళ్ళం అండి అది ఎందుకంటే నైటు క్రికెట్ టీమ్ కోరుకుంటాము నైట్ అందరు వీడి సైడ్ వీడు అవ్ టూ టీమ్స్ పామ్ అయ్యే వాళ్ళము.
ఓకె అండి
టూ టీమ్స్ ఫామ్ అయి అప్పుడు నైట్ అది కొను కొంటర్ ప్లేయర్స్ ని వీడు మా సైడ్ వీడు మా సైడ్ అనేసి ఎ అప్పుడు ఆ టైమ్ లో రెండు టీం లు ఉంటాయి కదా రెండు ఆపోజిట్ వాళ్ళు పడదన్నమాట ఇప్పుడు ఆ ఒరే మీరు గెలుస్తారా, మీరు గెలుస్తారా నేన్ గెలుస్తాన చూస్ కుందాం రండి అని గొడవ పడే వాళ్ అనమాట. ఆ సండే సాటర్డే ఈ టూ డే మార్నింగు ఏ రోజు ఫైవ్ కి లేవని అందరుూ ఫైవ్ కి లేస్తారు.
స్ ఓకే అండి రోజు రోజు మీరికి స్టడీ ఉండదా అండి ఫైవ్ ఓ క్లాక్ కి.
ఉంటది ఫోర్ కి ఉంటది. సాటర్డే, సండే మాత్రం ఉండదు అసలు. అంటే లాస్ట్ మూమె ఎగ్జామ్స్ టైం అయితే ఉంటది మామూలు టైం లో ఉండదు.
ఓకె
ఆ టైం లో మామూలు లేపే టైమ్ లో మా స్టడీస్ టైం లో లేస్ వచ్చే వాళ్ళు కాదు ఎవర ఎవరున్నా గాని.
హా
కానీ ఈ టూ డేస్ మాత్రం అందరుూ ఫుల్ యాక్టివ్ గుండి లేచి గ్రౌండ్కి ఎళ్తారు
అంటే క్రికెట్ బాయ్స్ కి క్రికెట్ ఎక్కువ ఫేవరెట్ ఉంటది కదండి
ఆ క్రికెట్ అంటే ఆ టూ ఎట్ ఆడతారంటే వాళ్ళు ఇంకా విన్ అవ్వాలా ఎలాగైనా విన్ అవ్వాలా మోసాలు చేసో ఏదో ఒకటి చేసి విన్ అవ్వాలా అంతే
మొత్తానికి విన్ అవ్వాలని కాన్సెప్ట్
ఆ మా టీమే గెలాలనేసి అప్పుడు రొంత గొడవ అవుద్ది అలాంటి అలాంటివి ఉన్నాయ్ అంతే మా స్కూల్స్లో ఆ మిగతా రోజులన్నీ ఆ మిగతా రోజులో ఎవరన్న హాస్టలర్స్ పైన ఎవరైనా డేస్ కాలర్స్ వచ్చారనుకో
ఆ
హాస్లర్స్ అందరు అప్పుడు ఏకమయితారు అందరు ఒకే చోట అరే ఏంది రా మా వాను కోడుతున్నావు అనో
లు ఉన్నా అప్పుడు ఒకటైతారండి గొడవలకి వస్తే ఫ్రెండ్స్ పైకి
ఉమ్మ్ ఇలాంటి మాదా మాకైతే ఇలాంటివి ఒక రెండు మూడు జరిగాయి మీకేమన్న జరిగాయా మీ హాస్టల్ దీంట్లోగాని ఇట్టా
అలా అలా ఏం లేవండి మాకి మాకి సండే వస్తే ఏమంటే హ్యాపీ హాస్ట లో టీవీ పెట్టే వాళ్ళండి అప్పుడు అంటే మొబైల్స్ ఏమి అల్లో ఉండదు కదండి.
ఉమ్మ్
హా ఎగ్జామ్స్ లేకపోతే సాటర్డే నైట్ సండే నైట్ అలా టీవీ పెట్టేవాళ్ళ అండి అందుకోసం వెయిట్ చేసేవాళ్ళం మేమైతే సండే అయితేనే బాగా హ్యాపీగా ఉండేవాళ్ళం మేము టీవీ పెడతారు కదా అని చెప్పేసి అండి కనీసం టూ మూవీస్ అన్నా చూసేవాళ్ళం అండి నైట్ టైమ్స్ సాటర్డే మూవీ సందే ఒక మూవీ అంటే టీచర్స్ డిపెండ్ అయ్యదండి ఇప్పుడు కొంచెం సిల్లీగా బా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ అయితే పెట్ పేట్టిచ్చేవాలండి టీవీ
ఉమ్మ్
స్ట్రిక్ట్ గా ఉంటారు కదండి వాళ్ళు పెట్టే వాళ్ళు కాదండి టీవీస్ మేమైతే కోవే అంటే దేవుని కూడా మొక్కునే వాళ్ళంమండి వీళ్ళే రావాల మా కు స్టడీకి వీళ్ళే ఉండాలా అని చెప్పేసి
అంటే కదా ఇలా రావాలని ముందే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారా లేకుంటే అప్పటికప్పుడు చేస్త తర అండి కాలేజ్లో
అంటే డ డైలీ అండి వాళ్ళు డైలీ ఒక్కొక్కరిని అని వాళ్ళే ఆ ప్రిన్సిపాల్ ఉంటారు కదా వాళ్ళే చెప్తారండి డైలీ వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలి అని చెప్పి డైలీ ఒక్కొక్కరికి ఇస్తారు కానీ ఎవరికి ఇస్త ఇస్తారని మాకు ఈ స్టడీకి వచ్చే ముందు తెలుస్తదండి ఎవరు వస్తారని చెప్పేసి అందుకోసమే వెయిట్ చేసేవాళ్ళము
మాకైతే ఇలా లేదండి ఒకే వార్డెన్ ఉండే వాడు ఒకరే సార్ ఎవరు ఉండ్రరు
హా
వా వార్డెన్ చూసుకుంటారు అందరిని
అవునా అండి మాకు అలా ఉండదండి స్కూల్లో టీచర్స్ ఉండేవాళ్ళు నైట్ స్టడీ లో టీచర్స్ టెన్ ఓ క్లాక్ వరకు ఉండి కొంతమంది అయితే అక్కడే స్టే స్టే చేసే వాళ్ళు కొంతమంది అప్పుడు ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళ అండి స్టడీలో ఎగ్జామ్స్ అంతా పెట్టి సావకోట్టేవాలండి మాకైతే
మాకే ఒకప్పుడు చేశారు మరి ఇప్పుడు ఎవరు చేయరు ఇంకా
ఫంక్షన్స్ ఉంటాయి కదండి అప్పుడయితే ఇంకా చాలా బాగుంటదండి స్కూల్స్ లో అయితేగిన న్యూ ఇయర్ వస్తే ఆ రోజు నైట్ మొత్తం మేమైతే మూవీస్ చూసుకొని బాగా డ్యాన్స్లు వేసుకొని ఉంటామండి మూవీస్ గాని ఏమైనా ఫేర్వెల్ సరస్వతి పూజాని చేస్తారు కదండి
ఆ
అలాంటంప్పుడైతే ఏ టీచర్ కూడా ఒక మాట కూడా అనేవాళ్ళు కాదండి ఏం చేసుకున్న వాళ్ళయితే ఊరికే ఉండేవాళ్ళు
అప్పుడు ఎంజాయ్ చేయని అని వదిలేసేవాళ్ళు టీచర్లు కానీ కొందరు ఉండేవాళ్ళండి ఏం చేస్తున్నారు యాక్టివిటీస్ అని గమనించి ఎప్పుడంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత పట్టుకొనే వాళ్ళు కొందరు అయితే
అండి తిడతాండ్రి ఫంక్షన్స్ చేసేకు అవుతాది మీక్ క్కు ఇది చేయడానికి అవ్వదు అది చేయడానికి అవ్వదు అని తిట్టేవాళ్ళు కదండి
మ్మ్ అవును
కాని ఎంతున్నా స్కూల్ లైఫే మంచిది కదండి అక్కడయితే బాగుంటది బా హ్యాపీగా ఉండొచ్చు ఏమి టెన్షన్ కూడా ఉండదు